ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు విశేషాలు ఏంటి
బాగున్నాము రోజు ఉండేదే
ఉమ్ డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఎమ్ చేస్తుంటారు
మామూలు గా అదేయండి పొద్దున లేవడం కసువ్ ఊకడం ముగ్గి వేయడం అలా అవే
ఉమ్
మీరు
నేను కూడా డైలీ యాక్టివిటీస్ అవే చేస్తూ ఉంటాను మీగిసు మీకు వంటకాలు ఏమేమి చేస్తారు
ఎగ్రైస్ శు టమాటా రైస్ లెమన్ రైస్
ఓ ఇన్ని రెసిపీలు నీకు వస్తాయా
ఆ
నాకు నేర్పించగలరా మీరు
ఇ
ఇదేనా వంటకం చెప్పారా ఏ సన